హలో ఓయ్
వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తుందా బాన్నావా
ఆ బాగున్నా సారీ అక్క నేను ఇంటికాడ ఉంటె నా దగ్గర ఉండదు ఫోను అందుకు
వచ్చావా హాస్టల్కిి
లేదు ఇప్పుడు కాదు కదా ఇరవై ఆరు కదా ఇరవై ఏడు అనుకుంటా ఓపెనింగ్ మా క్లాస్ మా క్లాసస్ ఊ
ఎలా జరుగుతుంది ఇంటర్న్షిప్ ఎలా జరుగు అదే ఎలా జరుగుతు కదా మీ ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్న్షిప్
ఇప్పుటికి టైటిల్ ఎదుక్కోలె ఇప్పుటికి చెయ్యలే ప్రాజెక్ట్
తింటునవ్ గదరా
మావళ్లు అందరూ చేస్తున్నారు నేను అసలు దాని గురించే పట్టించుకోలే ఇంకా
ఆ ఇంకెప్పుడు చేద్దామని
ఏ ఉంది ఒక రెండు రోజుల్లో సెట్ అయిపోతాయిన్నీ
ఆహా అసలు ఏ టాపిక్ ఏ టాపిక్ ఇచ్చారు మీకు
ఏనిమిద్ ఉ ఎయిట్ ఇచ్చారు దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి
మనమే సెలక్ట్ చేసుకోవాలి
ఆ మనిష్టం బ్లడ్ డొనేషన్ ఒకటి ఇచ్చారు త్రీ ప్లాంటేషన్ ఇచ్చారు డ్రగ్స్ ఇచ్చారు
ఆ
ఉమెన్ హెల్త్ అండ్ హైజిన్ ఇచ్చారు స్వచ్ఛ భారత్ ఇచ్చారు టాబ్లెట్స్ అట్లా ఇచ్చారు కానీ ఇంకా నేను ఏం సెలెక్ట్ చేసుకోలా
ఏది ఈజీగా ఉంటె అది తీసుకో ఒక టూడేస్ లో అయిపోలాగ అంతే కదా
ఫొటోస్ కూడా అంటించాలి ఆడ అర్థమై ఆడ అర్ధం కానీది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దానిమ్యాటర్ ఎత్తుక్కోడం ఈజీ ఎట్టోకటు చేసుకోవచ్చు ఇప్పుడు మనం అది చేసినట్టు ఫొటోస్ ఉండాలి విత్ అప్రాన్ తో
ఆప్రాన్ తో సహా అబ్బ బలేవుందే ట్విస్ట్ ఏదో
మీకేం మీకు ఆన్లైన్ లో చేసిస్తారు అటెటిట్ల క్లాసెస్ అయిపోయాయి
మేము నిజంగా ఉందియ రా మీకు కూడా ఆన్లైన్ పెట్టాల్సింది మమ్మల్ని అడిగారు లింక్ సారూ మరి ఆన్లైన్ అనుకున్నాము మళ్ళతెలిసింది ఆఫ్లైన్ మన జూనియర్సకనేస్ అన్నారు
అవునా
ఆ ఇంకా మీరు కాలేజీకి వెళ్ళిపోయినారేమో అనుకున్నా నేను
లేదు కాలేజ్ ఉదంటే నేను అప్పుడే అప్పుడే ఫోన్ చేసుంటాగా
ఆహా ఓమ్మాయి ఈలోపు వచ్చి వన్ మంత్ అవుతుంది ఎవరికి చేయాల అసలు అర్థం అవ్వట్లే
య ఇప్పుడు ఎక్కడున్నారు మీరు పోలే ఇంటర్నషిప్ కి?
ఇండస్ట్రీకేళ్లా ఎంగత్ వాళ్కి ఆర్టీ ఉందంట ఆటీతో అందుకనేసి త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారు మాకు ఏం చేయాల త్రీ డేస్ ఆ తిరుపతిలో అనేసి ఇంటికొచ్చా ఈ రోజు ఇంటికోచ్చా మళ్ళీ ఎన్సఢే అలా వెళ్ల దామ్లే ఎందుకు గుర్కాడుందీ అనేసి ట్వంటీ సిక్స్ తేపోద్ది
ట్వంటీ సిక్స్ మికు ఫినిషా
ట్వంటీసిక్స్కి ఫినిష్ ఆ
మీకు ఇంటర్షిప్ అయిపోద్ది
అయిపోద్ది
హే మా కూడ అంతే ట్వంటీ సెవెంత్ మాకు కాలేజ్ క్ర కాలేజ్కెళ్ళాలి
నాకేం కాలేజ్కి రమ్మనయితే ఏం చెప్పలే
చెప్తారులే మేమెళ్తాం మేమెళ్తున్నాం కదా మీకు కూడా చెప్తారు.
మిడ్రాయ లేం మిడ్రా చేసాం కాబట్టీ కొంచెం లేట్గానే పిలుస్తారు. ఆ వచ్చింది ఆ మీరు మే ఫస్ట్ వీక్ వ చేసారు మేము ఎప్పుడు వచ్చింది మేము థర్డ్ వీక్ వచ్చాం.
ఆ మీకుల్ మాకు ఫాస్ట్ ఇచ్చేసారు అక్క మీ మీకు స్లోగా ఇచ్చారు.
మేము ఇంకా వద్దు ఇంటర్న్షిప్ మీకు సరే మీరేళ్ళి ఫస్టు ఎళ్ళ్పోండి మీకు అసలు గుర్ తుండవు ఆన్సర్స్ మళ్ళొచ్చి మిడ్ రాద్ధురు ఇట్టాట అనేసి అన్నాడు సూర్య లేదున్ ఆ లేదు మేము పెట్టుకొని మిడ్డి పెట్టేసే పోతమని కళ్యాణి మేడంతో మాట్లాడి
అయినా సూర్య సార్ సూర్య సార్ ఎళ్ళిపోయాడంట కదక్క?
ఎళ్ళిపోయాడా యాడకెళ్ళిపోయాడు ఉన్నాడే
సూర్య ఉన్నాడా ఆహా
ఎంతకీ ల్యాబ్స్ కి ఎలో జేస్తము ఏసా ఎగ్జా క అల ఏస్తాము అన్నాడు
ఉహు
అంటున్నారు వెళ్ళిపోతె వెళ్ళిపోయాడట వెళ్ళిపోయాడుంటనారె అది ఎంత మాత్రం వరకో తెలిదు ఇంకా
ఉమ్ మీ మా కి తెలుసా ఈసారి ఎక్కువ హాలిడేస్ కాలేజ్ మొత్తం కి ఆ కాలేజ్ మొత్తానికి మాకే ఎక్కువ హాలిడేస్ టూ మంత్స్ టూ మంత్స్ ఊహ్హ్హ్
ఎందు టూ మంత్స్ ఎలా ఉద్ది? వచ్చిందా
టూ మంత్స్ కదా మేము మే స్టార్టింగే వచ్చేసాం మేము స్టార్టింగ్ కూడా మే ఫస్ట్ కూడా కాదు. మ్ ఏప్రిల్ ట్వంటీ ఫైవో, ట్వంటీ సిక్సో, ట్వంటీ సెవెనో వచ్చేసాము.
అవునా
లేదన్న ఆ మే అంతా ఈడే ఉన్నాము జూన్ అంతా ఈడే ఉంటాము జూలై స్టార్టింగ్ లో వెళ్తాం పోతే ఇంకా
ఆహా బా మీ మీ పని బాగుంది మేం మే ఎండింగ్ మే మిడిల్ లో చ్చాం
ఫస్ట్ టైం కదా అసలకి రాజ్ మన కాలేజ్ హిస్టరీ లోనే ఫస్ట్ టైమ్ టూ మంత్స్ హాలిడేస్ అంటే
అన్ మేం తీసుకున్నాం ముందుసారి మేము
తీసుకున్నారు కానీ ఇది సమ్మర్ హాలిడేస్ ప్లస్ ఇట్లా వచ్చింది కదా ఉమ్ మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రాజెక్ట్ కి ఒక ఎన్ టూ మంత్స్ తెలుసా కానీ వాళ్ళు వన్ మంతే ఇచ్చారు ప్రాజెక్ట్ కి
అయినా ఏముందిలే ఒక టెన్ టెన్ ఫొటోస్ తీసుకుంటే సరిపోద్ది
చెప్పాలంటే బయట విలేజెస్ కెళ్ళి చేయాలి క్యాపింగ్ క్యాపింగ్ ఎయాలి ఆ వాళ్ళకి బద్ద క్కం ఎక్కువయ్యి వాళ్ళకి ఎందుకు ఈయన్ని చేయాలనిపించేసి
మేము ముందు సారి అడిగాము తెలుసా ఏదో రూరల్ అర్బన్ కొ చెప్తే
ఆ
సర్ ఇక్కడ ఒక టూ డేస్ తీసుకెళ్ళండి సర్ అనేసి అడిగాము విన్లే సర్లే ఇంక త్రి ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే ఆన్లైన్ అనే సి అన్నారు ఇక సర్లే ఇంటి దగ్గర ఉం ఉండే కదా అని చెప్పి ఫోన్ ఆన్ లో పెట్టడం మా పాటకి మేము ఉండడం టీవీ చూడ్డం తిరగడం క్లాస్ కి అటెండ్ అవ్వాల అంతే
ఉమ్ దాంట్లో ఏముంది పట్టించుకొనే పటించుకొను ఇప్పుడు మా కు చాలా మంది తెలుసబ్బ బెనిఫిట్స్ ఏం గాని ఏం బెనిఫిట్ లేదు జస్ట్ మేము దండగా పోతే ఇప్పుడు పిడిఎఫ్ లా చేసుకొని దాని జెరాక్స్ చేయించుకొని ఫైల్ చేపిచ్చి ఆ ఫైల్ సబ్మిట్ చేస్తే ఏమన్నా ఉంచుకుంటా వాళ్ళు లాస్ట్కు మూల పలేస్తారు అదేదో ఫేస్ చూసే ఎస్తారు మార్క్స్ మార్క్స్ ఫేస్ చూసే ఎస్తారు ఆ సంబడానికి ఇయ్యని ఎందుకు విజయలక్ష్మి మా విజయలక్ష్మి ఫేసే ఫేస్ చూసే ఎస్తది కట్ అవుతుందక్క వాయిసు
హలో హలో
కట్ అవ్ కట్ అవుతా ఉంది వాయిసు ఆ ఇప్పుడు ఓకే చెప్పక్క
ఇంటికోస్తే ఇదొక ప్రాబ్లం సిగ్నల్ అందరు ఫేస్ చూసే మార్క్స్ దు మనకి
అయినా మీ ఫైనల్ ఇయర్స్ లో ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్స్ కదా ఇప్పుడు మీరు త్రీ టు రాసినా గానీ మన ఫైన్ ఇయర్స్ లేరు ఆ మన ఫైన్ ఇయర్స్ లేయరు కాబట్ టి మీరే ఇంకా ఫైన్ ఇయర్స్ ఏమైనా ఇంకా రాజ్యం
అంత లేదమ్మా రాజ్జలు గిజ్జలన్
మ్ అయినా మీకు ఫాస్ స్ట్గ అపోయింది ఇంటర్న్షిప్ ఎన్ ఎన్ని రోజులవ్ త్ మీరు ఎన్ని రోజులు అయింది వెళ్ళి కూడా అసలుకి త్రీ వీక్స్ అయిన అయిందా
వన్ మంత్ అవుతుంది
వెళ్ళింది కావ్యక్క వెళ్ళింది ఎప్పుడు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ఒ అయింటది వెళ్లి మ్ హైదరాబాద్కేలి ఆహా
అ మేము ట్వంటీ ఫిఫ్త్ వెళ్ళాము అవును అదేమో నిజమే అబ్బా వారస్ వరస్ట్ తెలుసా
అదేదో మీరు ఇక్కడ స్టార్టింగ్ మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఫార్మ్సీ కంపెనీకేళ్ళి దొంగ సర్టిఫికెట్ తీసేసుకుంటే అయిపోంటది కదా రికమెండేషన్ చేసుకొని
అబ్బో ఒరిజినల్ సర్టిఫీ కేట్ ఉండాలట సర్టిఫికెట్ సూర్య తడంట ఫేక్ సర్టిఫికేట్ ఏదనేసి
ఫేక్ ఎందుకక్క మా సైడు అరవింద ఉంది మన్కూరు నేను మాత్రం పక్కా అదే చేస నేను మాత్రం పక్కా అదే చేస్తా తెలుసా ఒల్ కున్ మీవాళ్లకు తెలివున్నా లేకపోయినా నిన్ హైద్రబాద్ కయన్ని వద్దు నాకు పోయినా కానీ రిస్క్ మనకే రిస్క్ తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు వెళ్ళి బట్ కానీ మన దగ్గర డబ్బులు ఉండాలి ఆడికేళ్ళామంటే మనం ఏం కామ్ గ ఉండము
అవును అసలు ఉండం ఏదోకటి ఉండాల
అస్సలుకి ఆ తినడానికి ఉండాలి మని కాకుండా హైదరాబాద్ అంటర్ చార్మినారు ఆడికి ఇడికి అవుటడికడికి చెప్పాలంటే
అన్నం పెట్టేదన్ని బట్టి ఉంటదనుకో అది కూడా లేకపోతే చలే మాకు
తిరుపతి ఎం ఉంది రెగ్యులరే కదా నార్మలే కదా ఎప్పుడైనా పోవచ్చు అహ త్రీ పాయింట్ ఫైవ్ అ మ్ హు
ఇంకా బాగుంది ఇంట్రెస్ట్ మంచిగా కొన్ని నేర్పిస్తది మంచిగానే ఉందండి ఇంక టూ వీక్స్ తర్వాత నుంచి కూలి పని
ముందే రికమెండేషన్ చేసేసుకో అక్కా
అహ
ఒక పని చేయి ముందే రికమెండేషన్ చేయి చేసుకో నీ ఫామ్ సీ అయిన తర్వాత నేను ఇడికే వస్తాను సార్ అండి మళ్ళీ రీజాయిన్ చెప్పుచ్చుకొండి సర్ అని చెప్పు
అహ
మంచిగా వాల్ అ హెడ్ అంటే ఎవరోకరు ఉంటారు కదా దాంట్లో హెడ్
ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక వేరే కంపెనీకి షిఫ్ట్ అయపోవడం బేస్ట్
బెస్ట్ కాంటాక్ట్స్ తీసుకో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మన ప్లేస్ ఆ మన ప్లేస్మెంట్స్ కష్టమే మనకు అడ రికమెండేషన్ కావాలి మన ప్లేస్మెంట్స్ కావాలంటే మన కాలేజ్ లో
ఆ అదేమో ఆ వాళ్ళ రికమెండేషన్ రావాల అబ్బా
ఆ
నేను చావనైనా చస్తాను అది జాబ్ రాకుండా పర్లేదు కానీ సూర్య రికమెండేషన్ మాత్రం అసలు తీసుకో నేను
అబ్బే దండగా మొన్న చూడు ఏడు మంది ఏడు మంది సెలెక్ట్ అయి ఉన్నారు ఏడు మందో ఐదు మందో శిరీష మేం పెట్టింది కదా
సెవెను
ఆ
దోణానుకి
మరీ దారుణం అసలు రాలేదు వాళ్ళకి అసలుకి వాళ్ళ ఎవరికి రాలా ఆ అన్న మహేష్ అన్న గాలి వచ్చిందంట
ఆ అన్న ఎవరు రికమెండేషన్ లేకుండా జాబ్ తెచ్చుకుంది ఆ అన్న ఒక్కడే రా
అన్న ఒక్కడే అంట అన్న కూడా నాకు ఏదో పరాంతా నేను వేరే అంటే ఆ అన్న ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నారంటా అన్న అక్కా చూ ఒకసారి చూసుకో
ఆ సరే
హలో ఆ సరే అక్కా
ఆ సరే రా
ఊ